హలో వినిపిస్తుంద అండి
స్తుంది
ఏం చేస్తున్నారండి
లేదండి ఖాళీగానే ఉన్నా హ్ హ్ చెప్పండి
మీరేమైనా ప్లేయరండి
ఉ స్పోర్ట్స్ కోట
అంటే ఏం గేమ్స్ ఆడతారు
కబడి ఆడతాను ఉ కో కోడతను
ఆ
గేమ్స్ ఏదైనా ఆడతానండి ఒక చదువు తప్ప సిగ్గు లేకుండా చెప్పుకుంటారు చూడు అది
ఎన్ సి సి ఏమైనా
ఏటడాపు అ ఎన్ సి సి సర్ టికెట్లు ఉన్నాయండి బి సి సర్టిఫికెట్లు రెండు ఉన్నాయి
ఓకే ఏ చేయలేద అండి
ఏ లేదండి ై
టెన్త్ క్లాస్ వాళ్ళతో కలిసి చేశారా ఇంటర్ తో కలిసి చేసారా.
చెప్పండి ఆ ఏ అర్థం కాలేదండి.
కాంటాక్ట్ లో ఉన్నారా అంటున్నా అండి ఇంకా కాంటాక్ట్ లో ఉన్నారా
ఫుల్ వాళ్ళే ఫులుగున్నారండి
ఉ
మా ఇంటర్ ఫ్రెండ్స్ కి ఆల్మోస్ట్ అందరికి మ్యారేజెస్ అయిపోయినాయండి. పిల్లలు కూడా పుట్టేసినారు. ఉ అయ్ నాతో పాటు ఇంకొక అమ్మాయిందండి. ఆ అమ్మాయి డిగ్రీ చేస్తంది. నేను ఇక్కడ చేస్తన్నాను.
కే అండి ఉ ఉ
మా ఫ్రెండ్స్ అందరికి పిల్లలు కూడా పుట్టేసినారండి నాకు మాత్రం ఇంట్లో పెళ్లి చేయట్లేదు. ఉహు చెప్పండి
ఏజ్జుకేషన్ ఎలా జరుగుతుందడి.
ఉ కో కే అక్క సరేనక్క కో కే కల ద్దాం ఆహా అక్క సరేలే నాకే నక్క ఆహా అంతేనది క్క మీ వాడు నా పాణం తింటాడు మీ ఊరి పేరు చేప్పే హలో హ్
లో
ఆ చెప్పండి పక్కన వేరే అమ్మాయి ఏయా ఈ రోజు కొంచెం మన్ స్పెషల్ డే అండి పక్కన ఒక అమ్మాయి వాళ్ళుచ్చ తమ్ముడు అక్క కేక్ అక్క అని మెసేజ్ జె ఆ వాయిస్ రికార్డు పెట్టి వినిపిస్తుంటే నవ్వు వస్తుందండి ఉ అవునండి ఈరో య
హ్యాపీ బడ్డే అండి ఆ ఏం ట్రీటుూ అళ ఫ్రెండ్స్కి ఏం లేదా అండి.
ఈరోజు ఇం దగ్గర నుంచి వచ్చిననండి అడుగుతున్నారండి అందరు అయ్యో ఏం చెప్పాల అర్థం కావట్లేదు వాళ్ళ అన్నా క్యాంటీన్ కి పోదాం రండి అని చెప్పినాను
ఆహా వాళ్ళు ఎమ్మన్లే అట్లా ఆ
ఏం చేస్తారండి
ఏంటండీ
మీరే అండీ
మరి మీ రూమ్ లో ఫ్రెండ్స్ ఎవరు లేరా అండి
రూమ్ లో వాళ్ళందరు ఇంటికెళ్ళి పోయినారు అండి నేను ఓ క్కదాన్నే ఉన్నాను
ఊ ఎందుకు ఎళ్ళిపోయినారండి
చెక్ చేసుకోవాలని పోయినారు అండి
మరి మీరు చేయలేదా అండి
వెళ్తానండి ఏప్రిల్ లో అలా వెళ్లి చి మే లో అలా వెళ్తాను
మరి వాళ్ళ ఇంటికి ముందురెక్కే ఎళ్ళిపోయినారు
వాళ్ళు చదువులు బిడ్డల అండి
మీరా వాళ్లా
వాళ్ళండి వాళ్ళకి వాళ్ళ అన్ని వచ్చేసినాయి అని చెప్పి ఎళ్ళిపోయినారు ఇంటర్న్షిప్ చేసేకి
ఉ
ఊ
వాళ్ళకేం క్లాసెస్ జరగ లేదా మీకె జరుగుతున్నయా
తున్నాయండి క్లాసెస్
పోయిన వాళ్ళకి
వాళ్ళకు కూడా జరుగు వాళ్ళకు కూడా జరుగుతున్నాయండి వాళ్ళ ఏమంటే రావట్లేదండి అవును మా తమ్ముడు వస్తారు చుడు ఆ చెప్పండి నేను కనిబెడతా నీ తమ్ముడు ఎవరనేది క్లాసెస్ ఏం తెలీదండి మీర ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే చెప్పండి ఫోన్ చేసి ఉండమని చెప్తాను
సర్లే అండి ఇగ ఆ చెప్తాండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉ మరి మీరేం ఎందుకు చేయారండి వాళ్ళు చేస్తున్నారు ఇంటర్న్షిప్ మీకేం లేదా చేయాలని
అండి
ఎందుకు హాండీ అహలు
మీరు చేపిస్తారు కదండి అందుకే ఉన్నాను ఇంటర్న్షిప్ మీరే కదండి వేరే కంపెనీ మాట్లాడుతాను అన్నారు
సర్లే నేను మా ట్లాడత
చెప్పండి ఇంకేంటి విశేషాలు
మీరే అండి ఇంటి నుంచి వచ్చారు కదా చెప్పాలండి న ఏం బాధాలండి చంకని చంకొని తకుంటే బాధ తగ్గుతుంది
ఏ ముందు లేండి బాధలున్న మామూలుగానే బాదులు చెప్పండి ఇంకేంటి హలో ఏంటండి పక్కన వయిస్ ఏంద సలువే
పక్కన మనుషులు ఉన్నారండి ఇంకేం చేయాలి
ఇంకేంటండి
ఏం లేదండి మాకు కొంచెం ట్రీట్ ఇస్తే మేము ప్పంజము
అ రాాంంటి మరి నా దగ్గరికి
ఏం కన్నా క్యాంటీన్కా
లేదులేండి ఈ ఇస్తాను ట్రీట్ త్వరలో
ఇప్పిస్తారండి మీరెక్కడ ఉన్నారు మేము ఇక్కడ ఉన్నాం పెట్టిస్తారండి
ఉమ్ ఆన్లైన్ పేమెంట్ చేస తను లెండి చెప్పండి ఇంకేంటి
ఉ మీ బ్రదర్సు అట్లా ఎవరు లేరా అండి ఇంటి దగ్గర
ఉన్నారండి ఇంట్
ఉహు ఏం చెస్ తున్నారు
ఇమి ఇప్పుడు టెన్త్ అండి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా
ఉమ్
హాస్టట్లే తను కూడా
అహ అవును మీ ఫ్యామిలీ ట్రిప్ ఎక్కడ పోలేదా మీ ఫ్యామిలీ ట్రిప్స్ అలాగా
ఫామిలీ ట్రిప్స్ అంటే. అక్కడ పోలేదండి టెంపుల్స్ కి ఇంటి ఇంటి టెంపుల్ వరకయితే వెల్లినం అండి.
ఉమ్.
చెప్పండి.
ఉమ్ ఏమున్నదండీ
ఉమ్.
టైం అవుతుంది కదండి మిస్కెళ్ళేద హస్ట్ అంటున్నారు.
ట్లేదండి ఫుడ్.
ఉ ఏంటండీ.
ఫుడ్ ఆకలి కావట్లేదండీ.
ఎందుకండీ.
ఏమో అండి తెలియదు అర్థం కావట్లేదు లైఫ్ ఎటు పోతుందో అర్థం కావ. ట్లేదు. ఉ.
ఏమైనా ప్రాబ్లమ్ ఉందా జియేట్రకు
లేదండి.
మరి ఏ ఎ
కొంచెం కొంచెం బాధలు ఎకూ ఆ హార్ట్లో హోల్ ఉందండి.
ఓకే ఆయా. నచ్చన అండి. మరి స్టెంట్ ఏపించుకున్నారా. లేదంటే
లేదు లేదండి వేపిచు కాలి స్టంట్ లు లేసే వాళ్లు ఎవ్వరూ లేరు.
ఏ మండి మనీ ప్రాబ్లమ
అవునండి
హు ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ కొంచెం ఫేమస్ నీ హటిక్ అటేళ్ళండి
సరే అండి
ఉమ్ ఏమన్నా జిఐ ట్రాక్ లో కూడా ఏమనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లాసఫ్ ఒక్క టైట్ అంటున్నారు.
ఏం లేవండి.
మరెందుకు ఆకలి కావట్లేదండి
ఏమో కొంచెం చెప్తున్నాను కదండి చెప్పినాను కదండి కొంచెం బాగలేదు అని
లేదండి సంథింగ్ ఏదన్న ప్రాబ్లం ఉంటది అందుకే అలా అనిపిస్ స్తుంది ఒకసారి చెక్
అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవండి. ఇ
లేదండి నెల్లూరు లో ఒక డాక్టర్ ఉంది అమ్మాయి ఆ డాక్టరు చాలా ఫేమస్ అండి.
హు సరే అండి ఎక్కడో నాకు తెలీదు.
హ్ ఆ నెల్లూరే అండి. కాకుపల్లి సైడు.
ఆ సరే అండి. చూస్తాను. నాకు నెల్లురూ అంతగా తెలిదండి ఇగా
ఏంటండి.
అంతగా తెలీ
ఓ ఓకే అండి.
ఆ
గూగుల్ చెయ్యండి.
అదే అండి చూస్ సేసి ఎ ఎల్లెసి వస్తా.
సం కంపల్సరి మీకు ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు ఉందం డి
నాకి ఎం ప్రాబె
మీరు మాట్లాడేది అట్లాగే మా మాట్లాడుతున్నారండి.
ఏమో అండి నాకి నా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏమో.
హుహ్ వెళ్ళండి తొందరగా కొంచెం వె మళ్ళీ హాస్టంటులేపించుకొని హోల్ అంటున్నారు. మరి మితిమీరిపోతే ఎం చాలా సివియర్ గా ఉంటది ట్రీట్మెంట్.
వేపిచుకుంటానండి.
హుహ్
చెప్పండి ఇంకేంటి విశేషాలు.
ఏం లేదండి.
హ్
వెళ్ళి ఫుడ్ తినండి. టైమ్ అవుతుంది కదా సెవెన్ అవుతోంది టైము. హ్ అవునండి మరి బర్డె అంటున్నారు చాక్ ఒకేక
మీరే మీరేమన్నా ఇక్కడ ఉన్నారా అండి నేను ఇచ్చేకి
ఆన్లైన్ ఆర్డర్ అండి
అయ్యో అయ్యో
ఏం అండి అయ్యయ్యో అంట అంటున్నారు ఆర్డర్ చెయ్యడి
ట్రైస్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సరే అండి నాకు ఫుల్ ఆకలితుంది బాయ్